ఓమ్. హలో.
ఆహ్ చెప్తే బాగున్నావన్నే.
ఆహ్ బాగున్నా అక్క నువ్వు బాగున్నావా.
ఆహ్ ఎక్కడ ఉంటన్నావ్.
ఆహ్ ఏయ్ హైదరాబాద్ లో ఉంటాను.
అవునా ఏం చేస్.
ఏం. లేదు అన్నం పొయ్య మీద పెట్టినా అన్నం తిన్నామని చూసాం
మ్ తెల్వదు ఇంక
త మాధ పొదు కాాల దిన మధ్యాహ్నం దిన
అవునా
ఏం జాతనవ్ అక్క నువ్యు
ఏం లేదమ్మా ఖాళీ గానే ఉన్న
మ్
ఇప్పుడే ఉంటాయి పైన తిన్నాము
ఉహు
మ్
ఇప్పుడే పాప పడుకుంది
పాపకి ఇప్పుడు ఎన్ని మంత్స్
అ ఫిఫ్టీన్ మంత్స్
మ్ ఫస్ట్ బర్త్డే చే
ఆ అంటే ఇక్క ఇంట్ల వరకే ఇక్కడనే చేసినాం
ఇక్కడ వరకే చేసినావ
మ్
ఇంకా చెల్ల గట్ల అందరు బాగున్నారా
ఆ బాగుంది సిందు అక్కడనే హాస్టల్ లొ చదువుతాంది
ఆవును దానికి మొన్న రీసెంట్గా ఏవో వచ్చింది కదా
ఆ ఆ మని ప్రైజ ఆహా బిటెక్
బీటెక్ అయిపోయింద
ఆహ అయిపోలే ఇంకో ఈ ఒక్క ఇయర్ అయితే అయిపోతది
లాస్ట్ ఇయరా
ఆ
మ్
విన్ ఒక డ్యూట్ చేతోంది
ఇందాకా ఎక్కడ చేస్తుంది
రాంపల్లి సైడు
ఆహా చిన్నోడు
చిన్నోడు చిన్నోడు తీసుకనే పోయిందిటు ఇ వాళ్ళ అత్తమ్మకి కాల ఆపరేషన్ అయింది అయితే ఇక హాస్పిటల్ ఉన్నది
వాడు ఉంటాడమ్మా రావతాడా
ఇక ఆగబడతాన్ని
ఆ
మ్
ఆ తిన్నా అమ్మా ఇంకను ఇ స్టడీ అయిపోయిందా
నా అయిపోయింది డిగ్రీ
పోయింది
ఆ
ఇప్పుడు ఎక్కడుంటున్నావు నువ్వు అంటే అలంకరణపేట ఏదో ఊర అన్నారు కదా అప్పుడు
మాబ్బా అదా ఇలు కుసే ప
మా అబ్బాదిదులోపు సభల దగ్గర ఉంటున్నావా
అ
హ
నకు పాపన బాబో కదా అక్క
ఒక పాప ఒక బాబు పాప సెకండ్ క్లాసు బాబు వచ్చేసి ఎల్ కెజి
ఆహ
హ
వెళ్తున్నారు స్కూల్ కి ఇ్యళ లేద అనుకుంట రమజాన్ ఆ
ఆ ఇ లేదు హాలిడే రేపు హాలిడేనే పోతడులే స్కూల్ కైతే ఆ రేపు సండే ఆ వెళ్ల్ళండి ఆ మండే రోజు
అక్కడ కూడా గ్యాస్లు ఇట్లనే అయితన్నాయా
అవును దొరకట్లేవా
దొరకట్లే
ఇక్కడ అవును ఇక్కడ కూడా అట్లా ఇంకా పెద్దత్తమ్మ అయితే కట్టల పోయి పెట్టింది
అవునా
మత్తమలేదా
హ
వాళ్ళ అమ్మ
హ
హ నా ఆ అత్తమ్మ యితే డైరక్ట్ కట్టెలా పోయిపెట్టింది నను నా గ్యాస్ లేఖ
ఆ గో గోరంగా అయింది అసలు
ఫోన్ పే నుంచి బుక్ చే పోనావా
దొరికీంది మాకు
ఆ ఫోన్ పే నుండి బుక్ చేస్తే తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇంకా మనం బయట బండి వచ్చినప్పుడు కొంట రెండు వేలు అంట
హ హ
ఆ
బయట అంటే బుక్ చేసినప్పుడు రెండు వేలా
బుక్ చే ఆహా ఇప్పుడు బుక్ చేయకుండా నార్మల్గా గ్యాస్ బండ్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం చూడు అట్లయితే రొండు వేలు అంటా లేకపోతే మనం ఫోన్ పే నుంచి బుక్ చేసుకోవాలి తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల పడుతుంది మార్నింగ్ నేను బుక్ చేసినా కాని ఇంకా రాలేదు ఈయల్నే బుక్ చేసినా
వారం రోజులు పడుతుంది కదా
వారం పడుతది ఇక్కడ గ్యాసులు లేక అందరు కట్టలు పోయే పెడుతున్నారు ఇక
ఘోరమైంది పరిస్థితి
ఆ మీ దగ్గరికి రాట్లేవా బండ్లు
వత్తానే గాని ఏమ ఈ అప్పలక అయితే రాట్లే
ఆహా
మొత్తం గ్యాస్ అందరం కరెంటు పోయలే వాడతాల అనుకుంటే ఇక్కడిగా
అమ్మేడుంటాంది
అమ్మ కేేశంద్రంలో ఉంటాంది
అక్కడే ఉంటన్న
మ్మ్మ్
మ్మ్ మ్మ్ ఆపడట్లేద్ ఉప్పారం గిట్లా పోయిందా
ఉ కేశం ఇంటికాడుంటాంది
ఆ ఇప్పుడు రమేష్ అన్న వాళ్ళ ఇటు పోయిలుగా ఎల్మ పండక్కి
ఆహా
అటైట్లా పోయిండా
పోలే పోలే
ఇంటికాడనే ఉంటాన్న
మ్మ్
మ్మహు
ఏం కర్రండినావ్ అక్క
ఈ రోజు పప్పమ్మా శనివారం కదా
మ్మహు ఉపవాస ఉంట ఇయాల
ఆ ఇలా ఒకపోద్దే
మోకినా అదే
ఆ మొక్కిన
మ్మహు
మ్మ్ ఎక్కడున్నాడ
నీన్ చోరకే చారడినా
సొరకాయ్ చారు జేష్ణవ ఉన్నడ మరిది ఎ టు పోయిండు
పోయిండు అది డ్రైవింగ్కి
డ్రైవింగ్ చేస్తున్నాడా ఓనున్నద కారు
కార్ కాదు ఆటో
ఆటో ఓనున్నదా
ఆ ఓను
మ్మ్ హ్మ్ ఇంకేంటి మరి మహుబాద్లో ఉన్న కిరాయిలు ఉంటే చెప్తే వత్తడా
మహుబాద్ కాదక్క హైదరాబాద్ల ఉంటాడు
హైద్రబాద్లనా ఇప్పుడు నువు కూడా హైదరాబాద్ లో ఉన్ టనవా
హ్మ్
మ్మ్ హ్మ్ అత్ త్త గారిది మాత్రం ఇదలో పూస పెల్లి
ఆహా మా అత్త మాన్ అందరం వచ్చినాం హైదరాబాద్ కి
అందరెల్లెసొచ్చిల్ల మ్మ్ ఎందుకే ఇక్కడ నడవట్లేవా
ఈ అప్పుడు ఆటలో బస్సులో వచ్చిన కాన్నుంచి ఆటోలు నడవలే కదా అక్కడ
మ్మ్
హ్మ్ ఎందుకిటొచ్చినావ్
నేనెత్తనత్తమ్మ ఇట్లా
అత్తమ్మ పనికి పోతాంది బాంబుల కంపెనీకె
ఆహా
హ్మ్
కానీ రెంటి గిట్లు అన్ని పొడుగుతానే అనీ అక్కడికి అక్కడికి అయితాయి కదా
ఇటు మేము ఈ సైడ్ ఏరియాలో ఉంటానామ్
మ్మ్ హ్మ్
ఇది దమ్మాయి కూడ స్యాట్ తకువనే రెంటిక్కడ
అవునా తక్కువనే ఉంది రెంటు సచ్చా ఆ
సన్నేమో అక్కడ చదువుతాంది పాల్వంచల
హల్ వన్ అవును దని ఫ్రీ సీట్ కదమ్మా
ఆ ఫ్రీ సీటు కాని ప్రైవేట్ కాలేజీ
ప్రైవేట్ ఎందుకో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయిగా
అప్పుడు తెలివక జాయిన్ అయింది వాళ్ళు ఒకటే అటి దరికిపోయింది
ఆహా
కల్వాంచి కొత్త పోడు ఉ మై
పాలలంచి కొంత కూడాడమేనా ఇప్పుడు హాలిడేస్ వస్త వస్తాయిదా వస్తుందా మరి ఎగ్జామ్స్ ఉన్నాయా
మొన్న వచ్చి నా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాల అత్తమ్మ
ఆ ఇది ది కలుస్తుంది కంపల్సరీ
కలుస్తదా బాబమ్మని తీసుకుపోవడానికి వచ్చింది
ఆహ
అయిమ అత్తమ్మ ఇంటికి పోయింది నిన్ననే పోయింది అయిమత్తమ్ము ఇంటికి పోయింది
అవునా మనిష గల్త అది మనుషగా మాత్ర మాట్లాడుతది
ఉగాదికి కలిసింది నాక ఎప్పుడైనా
కలిసింది మొన్న వచ్చింది ఎప్పుడుూ రెండు నెళ్ల కింద వచ్చింది
ఓట్లా అపుడ
ఇట్ల సీజన్ అప్పుడే వచ్చింది
హ
వచ్చింది ఇకసేపు ఉన్నది మాట్లాడింది
అంటే అటు సైడ్ వచ్చింది బా అమ్మమ్మలోఇంటికి చిన్న
అమ్మమ్మళ ఇంటికిళ్ళ వచ్చింది
ఆ హ
మాట్లాడింది
హ ఇ
ఏబ పొద్దున్న టిఫిన్ చేసినావా
ఆ అదే ఏంటిది నేను టిఫిన్ చెయను ఓపిక ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క సార్జెత్త
మ్మ్
మ్మహ్
పొద్దునే పోతధానే అత్తమ్మ
ఆ అత్తమ్ము పొద్దున్న ఎనిమిదిన్నరకి పోతది సాయంత్రం ఆరింటికి ఒత్తది సాయంత్రం ఐదింటికి కి వస్తది
అవునా
మ్మహ్
నువ్ ఒక్కదానివే ఉంటవా ఇంట్ల ఈడ
పాప నీను ఇద్దరం ఇక్కడ ఈ అత్తమ్ముంట్ ఉండదు మాతోటి
అత్తమ్మమలా వేరే ఉంటాందా
మామార్ది వాళ్ళతో ఉంటుది
మ్మహు తకు తగు మీకు ఒఖనే
మీరు అక్కడనే ఉంటాల అక్క
నే ఇక్కడినే ఉంటానే ే సముద్ర లోనే ఉంటానము ఇక్కడ షాప్ కూడా ఓపెన్ చేశాను నేను రీసెంట్ గా
అవునా
ంగల్ సో సారీ సో
మ్మహు మంచిగ పోతానే అమ్ముడు
ఆ మంచినే పోతన్నాయే పర్లేదు అప్పటికన్న ఇప్పుడు కొంచెం బాగుంది బిజినెస్
మ్మహు
మ్మహ్ మొన్న అంట పోయిన సరే ఓపెన్ చేసిన సంవత్సరం అయితే నేను ఓపెన్ చేసి
మ్మహు సంవత్సరమైతండా పడించి
మ్మ్ అ మీ అమ్మకు ద ఉప్పరా ముందు షాపుల్ స్కూల్ కూడా పోతున్నా శ్రీచైతన్య స్కూలేస్.
చెప్తున్నావా!.
ఆ చెప్తున్నా, స్కూల్ కెళ్తే అమ్మెమో షాప్ చూసుకుంటాది.
ఊహు.
ఊ.
అన్నా!?
అన్నా డూటి. మావ డూటీ పోతడిగా.
సారాక్కా.
ఆ సరే అమ్మా.
హ్మ్.